హలో హాయ్ అండి హలో
హలో
హలో ఆ వినపడుతుందా
ఆ వినపడుతుంది
బాగున్నారా అండి
నేను మానమ్మానా
ఆ బాగున్నాను
ఉమ్ ఇప్పుడే తిన్ తిన్నాను ఫోన్
ఆ
మ్మ్ చర్చి వెళ్తుంటావ సండే టైమ్స్
సండే టైమ్స్ యో ఇంటి దగ్గర ఉంటే తప్పకుండా వెళ్తుండి ఇక్కడికి వచ్చాక డిస్టెన్స్ ఎక్కువైపోయింది కదా.
ఆహా అంటే వెళ్ళేకుండదా
ఉంది చాలా దూరం ఇప్పుడు పీజిలో ఉన్నాను కదా అండి చాలా దూరము చర్చి వెళ్ళడానికి.
దగ్గర్
ఆహా దగ్గర్లో ఇక్కడెక్కడ లేవు మ్మ్ అందుకు ఇంగా సండే రోజు పీజీలోని కుర్చొని ఉంటా
హ్మ్ బైబిల్ అట చదువ్
అవునండి బైబిల్ ప్రే చేసుకొని
క్రిస్మస్ బా జరుపుకుంటార మీర్ ఆ
అవునండి చాలా బాగా చేసుకుంటాం మేం చెప్పండి
ఆ రోజు ఏమేమి చేసుకుంటారు అంటి
ఆ మొత్తం టూ డేస్ చేసుకుంటా అంటే మంత్ అంతా సెలబ్రేషన్స్ ఉంటయి మామూలుగా అయితే తర్వాత ముక్ ఖ్యంగా అయితే రెండు రోజులు చేసుకుంటాం ట్వంటీ ఫోర్త్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ త్ ట్వంటీ ఫోర్త్ రోజు స్వీట్ చేస్ తాము బట్ చాలు తర్వాత కర్జుకాయలు అంటూ అవన్నీ చేసుకుంటాము చుట్టుపక్కల వాళ్ళ నుండి పిలిచి వాళ్ళకి ఫుడ్ ఇవ్వ ఫుడ్ పెట్టడము ఆ రిలేటివ్స్ చందండి బంధవుల్ని ఆ అత్త వాళ్ళని అందరినీ పిలిపిస్తాం అవునండి ఆ రోజు రాత్రికి చర్చి ఉంటుంది ఇరవై నాలుగో తేదీ రాత్రికి ఆ రాత్రి అంతే చర్చిలోనే అన్ ఇరవై ఐదో తేదీ వరకు మొత్తం మార్నింగ్ వరకు
హు
ఉండి తర్వాత నెక్స్ట్ డే ట్వంటీ ఫిఫ్త్ బిర్యానీ
హ
ఆ బిర్యానీ పెద్దగా పెద్ద పొయ్యి పెట్టి పెద్దడేగ్షా పెట్టి మొత్తం అంతా ఫ్యామిలీకి అంతా మొత్తం మేము న ఫోర్ మె ఫోర్ నాలుగు ఫ్యామిలీలు అక్కడే ఉంటాము అందరం మా ఇంట్లోనే జరుపుకున్ టారు ఆ రోజు అవును మీక ఏ పండగలు ఇష్టం అండి
నాకు సంక్రాంతి బాగండి
సంక్రాంతి చాలా ఇష్టము ఉగాది ఏం చేస్తారు సంక్రాంతి సంక్రాంతి మూడు రోజులు జరుకుంటారు కదా
ఆ మూడు రోజులు జరుపుకుంటాము భోగినాడు ముందు నైట్ మావి మేము ఐదు మంది ఉండేది మా ఫ్యామిలీ నైట్ అందంగా యా అందరి ఇండ్ల కాడ ముగ్గులే సేస్తాము మా ఇంటి పక్కనల్లకి వాళ్ళక్ రావ్ అనేసి వాళ్ళకి అందరికి వేేసేసి మార్నింగ్ ప్రొద్దునే లే మా ఇంటి దగ్గర ఏసుకొని కలర్ చేసుకని
ఓ హా
నేన్ స్నానం చేసే కల్ పోతాము రేగి పళ్లు ఎన్ని ఇన్ని నువ్వులు తీసుకొని తలపైన పోసుకుంటారు శని పోతుంది అనేసి పోసుకోమంటారు చిన్న పిల్లలు అండి చిన్న పిల్లలకి రేగి పళ్లు పోస్ అ గారో సద్ద ఆ రోజు పంట వచ్చిన దినం కాబట్టి అందుకు సద్ద రొట్టె అనేది చేసుకుంటారు ఆ రోజు
అవునా
ఇంగ గుమ్మడికాయ కొట్టుకుంటున్నారు కి పెద్ద పండగలు ఇవి చేసుకోము కానీ మా పెద్దలు అప్పుడు చేసేవాళ్ళు కాదంట మేం జెస్ట్ బో గినడు మాత్రమే ఇంటో గుమ్మడికాయ కొట్టుకుంటాం వంద టంకాయలతో సమానం అంట గుమ్మడికాయ
అవునా
భోగినడే గుమ్మడికాయ్ కొట్టుకుంటా ఇంట్లో పెద్దవాళ్ళుం టారూ కదా వాళ్ళ తీసుక కొని వాళ్ళ ఇంట్లో డే ఇంటి మన నడి మధ్య నిలబడి కొడతారు
ఆహా
అంక్ సంక్రాంతి నాడు ఇంగా దేవునికి ఏం పూజ చేయకోకుండా మామలుకి చేసుకొని తింటాము మేం అందరిండ్లలే చేసుకుంటారు కదా
అవును
ఇంగా పిల్లలు చూసుకుంటూ ఉంటారనేసి సంక్రాంతి నాడు ఏమి చేయరు ఉమ్ పండగ రోజు ఏం చేసుకోం ఇంగా కనుమ నాడు చికెన్ దేచ్చుకుంట ఏమింటే మా ఊర్లో బాగా ఎద్దుల పన్ధ్యలు
అవును గాలిపటాలు పర్ గాలిపటాలు
ఆడపిల్లలకి మగ్గులు పోటీలు అట్లా పెడతారు అట్లా సర్ దాగుంటది ఊర్లో
అవి కోడిపంధ్యలు పెటరా అండి మీ ఊర్లో
మా ఊర్లో ఏం పెట్టారుండి పక్కన పెడతారు పక్కన ఊర్లలో మా ఊర్లో కొట్లాడతారనేసి ఇట్లాంటి ఉన్నాయ్ కబడ్డీ పోటీలు పిల్లలకి గేమ్స్ పెడదాంటారు
హ్మ
సంక్రాంతి సాయంత్రం అంతా గ్యాదర్ అయితారు ఊర్లో
హ్మ
ముందు నాడంత స్ తటింపేసేస్తారు మాకి ముగ్గులు ఇట్లా ప ముగ్గులు పోటీలు ఉన్నాయి కబడ్డీ పోటీలు ఉన్నాయనీ చెప్పేస్తారా మాకి మేము పాల్గొం డ
అందేలేండి ఇగ ఉగాది కూడా వస్తుంది ఈ నెలలో ఉగాది కూడా ఉంది ఉగాదికి ఈ షాపింగ్ అంతా అయిపోయిందా
పోవాలండి ఈ రోజు పోవాలనుకున్నాము ఇంగ పోలే అమ్మ చేనుకాటుకు పోయింది ఇంకా రాలే అమ్మ వొస్తే పోయి పోవాల అనుకున్నాను ఇంగ అమ్మ లేట్ అయితే రేపు వెళ్తాంగ
అంతేలేండి
ఆ
ఉగాది ఉగాది పచ్చడి
ఉగాది పచ్చడి చేసుకుంటావు ఉయ్యాలలు కట్టించుకుంటాం
ఆహా
మామూలుగా ఎప్పటిలాగానే స్వీట్స్ ఏమి ఉంటే అవే చేసుకుంటా దేవుని నైవేద్యం పెట్టుకొని మా సాంగ్ కు పోయి టెం పేగట్టుకొచ్చుకుంటావు ఉగాది స్పెషల్ అంటే పిల్లలకి అందరికి యాలలు కట్టిస్తారు
మొత్తం ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది కదా
ఆ అందరూ వచ్చేస్తారా పిల్ల పిల్లలంతా ఇంటికి వచ్చేస్తారా మాది పెద్ద ఫ్యామిలీ కదా పిల్లలు అందరూ వచ్చేస్తారు బా సరదాగుంటది ఇంట్లో
అ
మా డాడీ వల్ల ఫై ఐదు మంది
ఆ హా
అట్లా ఇంకా పిల్లలంతా మేము పిల్లలమే పది మంది ఉన్నాము
హ
ఇ అంతా కలిసి బాగా ఎంజాయ్ అంది
ఉహూ మొత్తము కజిన్స్ అందరు కలిస్తే చాలా ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది
అవును
చాలా బాగుంటుంది పండగ పండుగలప్పుడు విలేజెస్ ని చూడాలి అంటే చాలా కలర్ఫుల్ గా కొత్త బట్టలు వేసుకో ఉండి ఇల్లంతా పండగ వాతావరణం ఆ చాలా బాగా ఉంటుంది
నా కొత్త కొత్త సంవత్సరం అని పొలాలకి ఎద్దుల బండ్లు కట్టుకొని పోయి చేనులో టెంకాయ కొట్టుకొని
ఊ
కొత్త సంవత్సరం మంచి పంట రావాలని ఇంట్లో పెద్దవాళ్ళు వాల్లే ఎద్దుల బండి కట్టుకొని పోయి టెంకాయ కొట్టుకొని వస్తారు
మనకి ఉగాదితోని కొత్త సంవ తెలుగు వాళ్ళకి అందరికీ ఉగాదితోనే సంవత్సరం మొదలై
ఆ ఏమంటే ఇది ఇంగ్లీషోల్లది వచ్చి జనవరి ఫస్ ట్ మనకి న్యూ ఇయర్ అనుకుంటాం అంతే
అవును కానీ ఉగాదితోనే మొదటి సంవత్స సో బుదులైతుంది అంటారు
అది పిల్లలగ్గానీ తెలియదు ఇప్పుడున్న పిల్లలకి జనవరి ఫస్ట్ తే కొత్త సంవత్సరం అనుకుంటారు ఉగాది కొత్త సంవత్సరం అనే తెలీదు
అది అలవాటు అయిపోయిందండి చాలా సంవత్సరాల నుంచి వచ్చు వస్తుంది కదా. ఆ ఇప్పుడు కూడా న్యూ జనరేషన్ కి తెలిదు ట్వంటీస్ కిడ్స్ కీ తెలీదు ఉగాది అంటే కొత్త సంవత్సరం అని
అవునవును ఇప్పుడు పిల్లలకి ఏం తెలుసు చెప్పే వాళ్ళు ఉండాలి పిల్లలకి
అవును
ఇప్పుడు పిల్లలు మన లెక్క ఆడుకుని తిరిగే వాల్లా ఇప్పుడు
హ అందరు ఫోన్లు పట్టుకొని తిరుగుతారు తప్ప బయట ఎవరు తిరిగే వాళ్ళు గాద్
మనం చైల్డ్హుడ్ లో మనం ఇంగా హాలిడేస్ వస్తాయా ఎప్పుడెప్పుడు ఆడుకుందామా అని ఉంటంటమి ఇప్పుడున్న పిల్లోల్లా హాలిడేస్ వచ్చినా రాకపోయినా ఎప్పుడు ఇంట్లోనే టీవీ ఫోను ఇంగంతే
ఈ మధ్యన పిల్లలు చాలా ఎక్కువైపోయినారండి ఫోన్ ఫోన్ కి చాలా అడిక్ట్ అయిపోతున్నారు చిన్న చిన్న పిల్లలకి ఆరెండ్లప్ పిల్లోలకి కూడా కళ్లెద్దాలు వస్తున్నాయింటే ఇంగా చూడండి
ఉ మా ఇంటి పక్కన పాప ఉంది ఒక పాప మేం చిన్నప్పుడు బివన్నీ ఆడతామం టే అవేట్లాడతారక్క అంట్ టుంది ఆ పిల్ల అట్లా తయారయినారు ఇప్పుడు హ్మ్ చిల్లాకట్టే యివన్నీ ఆడతాండిము ఇప్పుడు ఆటాన్ని ఆడతాండిం అంటే వీళ్ ఎట్లా ఆడతారు అక్క మీరు అంటుండు
హ్మ్
అట్లా తయారయిపోయినారు ఇప్పుడు పిల్లొల్లు
ఇప్పుడు పిల్లలకందరికి గేమ్స్ అంటే ఫోనే ఫోనేలోనే గేమ్స్ అనుకుంటా ఉంటారు.
ఈ ఫోన్ వల్ల పిల్లలు కూడా చెడిపోతున్నారు ఫస్ట్
అంతేకుండా మనకి రాత్రిపూటల కరెంట్ పోయిందంటే చాలు అందరు వీధుల్లోకి వచ్చి పిల్లోలందరూ. ఎంత బాగా ఆడుకుంటంటిమో
చూద్దాం అనేకి గానీ లేరు ఫస్ట్ హాలిడేస్ వచ్చిన ఒకటే రాకు పోయిన ఒకటి అన్నట్టుంది
నిజమే
ఇంకా అది ఒకటి పెద్దోళ్ళంతా కలిసి క్రికెట్ ఆడతారుచూడు గ్రౌండ్కి పోయి ఆడుకుంటారు, అదొకటి జూస్సున్నది ఇప్పుడున్న.
అవును మా ఊర్లో ఎప్పుడు ఆమ్ అంబేద్కర్ జయంతికి ఆ ఊర్లో ఉన్నటువంటి మగపిల్లలుందరు వెళ్ళి ఆడుతా ఉంటారు అప్పుడు పోటీలు పెట్టింకెంటారు టోర్నమెంట్ లాగా క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళి ఆడుతా ఉండ్రి
ఆ
ఆ అది బాగా చేస్తారు
హాలిడేస్ వస్తే ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తాయి ఎప్పుడెప్పుడు అడుక్కోలా అని ఉంటుంటి ఒంటి పూట బడి వస్తే పరిగెతుకుంట వస్త వాడు ఆడుకునేకి
అవును ఇప్పుడు ఇప్పుడు పిల్లల మొదల అయింటది
ఆ రేపే ఈ వారమో నెక్స్ట్ వారమో అంటున్నార రేపేనమ్మా రేపు నుండి స్టార్ట్ అనుకుంటాను
అవునండి రేపటినుంచి నుంచి పిల్లలకి టెన్త్ క్లాస్ ఎ ఎగ్జామ్స్ స్టార్ట్ అయితదా ఇ చిన్న పిల్లందరికి ఆ ఇంకా చిన్న పిల్లలందరికీ వంటపుట్టబడి పెట్టినారు అంటారు అప్పుడుట్లో ఇప్పుడప్పుడు పద్ద పద్దన్న పోతాంటిమి మధ్యాహ్నం కల్లా ఇంటికి వచ్చేస్తు ఉండడి మధ్యాహ్నం ఇంకా అందరితో కూర్చోని ఫ్యామిలీ
ఆ మాటీవీ స్టార్మా వస్తుంద స్టార్మా చూస్తా అంటే మేము బాగా
అవును
అది చూసి ఈ రెంు చెప్పయి ఇంకా చికో కొద్దిగా ఇ మూడు మూడున్నర అయితేనే ఇంకా ఆడుకునే స్టార్ట్ చేస్తాండి గోలీ లట త అవ్వండి ఇప్పుడు ఆడేవాళ్ళు లేరు చూసే వాళ్ళు లేరు
అవును లే
స శివరాత్రి అంటే కానీ పిల్లలంతా మేల్కొని ఆటలా ఆడుతారు ఇప్పుడు ఎవరు మేల్కొనే వాళ్ళు ఆ సెల్లు ముందర వేసుకుంటారు సెల్లు చూసుకు తొందర వచ్చి ఉంటారు గులలో కూడా సెల్లు వట్కూని చిన్నగా
శివరాత్రికి రాత్రికి అవి చేస్తుండ్రి అలసందలు అవన్నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి చి ల్ తండ్రి
ఆ ఇప్పుడుగాని ఇస్తా స్తరు సిగ్గు పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఫాలో అయితున్నాయి ఇప్పుడున్న పిల్లలకి ఏం తెలుస్తుంది
అవును
ఈ ఇలతరం బోతే ఏమ్ తెలిదు ఇంగ
హ ఐదో పదేళ్ల తర్వాత ఏంటి ఇవన్నీ అని అంటారేమో
ఆహా ఇంగో మా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు పంటలు ఎట్లా పండిస్తారని వాళ్ళు అడుగుతారు ఇంగ అవి ఏట్లాగాస్తాయంటారు
హఆ
సరే బాయ్
బాయ్
మ్మ్